హలో
హల్ హలో బ్రదర్ విన్పిస్తుందా నా వాయిస్
ఆ వినపడుతుంది బ్రదన్
బావున్నారా
ఆ బావున్నా బ్రదర్ మీరెలా ఉన్నారు
ఆ నేను బావున్నాను ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదు బ్రదర్ ఇంటికాడనే ఉన్నా ఇంటి
ఊ ఊ జాబ్ చేస్తుర్రా చదువుకుంటుర్రా నేను ప్రజెంట్ ఇవాల్ సండే కదా ఇంట్లోనే ఉన్నా నాది ఇంటీరియర్ వర్ ఈకు ఏం లేదు వెజిటబుల్ బిర్యానీ ఆ మీదయ్యిందా భోజనం అయ్యిందా నీది
లేదు రా ఇప్పుడు తినాలి ఇంకా టైం గాలేదు కదా కొంచం హాస్టల్లో అంటే టైం తింటం కానీ ఇంటికాంటే కొంచం టైం తినం కా
అచ్చా మీరు ఆస్టాల్లో ఉంటారా ఏం చదువుతున్నారు మీరు
మే డిగ్రీ సెకండ్ ఇయర్ అన
ఓకే డిగ్రీ సెకండ్ ఇయర్ బాగుంద అయితే మీది టైమ్ ఒకే ఫైనల్ ఇయర్ ఫీదర్ వర్కు
డేర్ వర్కా
చూస్తుంటయి ప్రస్తుతానికియితే ఖాళగానే ఉన్న వర్కు లేవు
ఆర్ అహ ఏశ మ్మ్ సమ్ సమరం లేదు అని వరకు లేకపోతే నా
లేదు మచ లేవు ఇక్కడ రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ ఉంది వర్కు లేవు చాలా మందికి ఖాళీ ఉన్నారు మాకు చేసే వారు కూడా ఖాళీ అయిపోయిరు ఫ్రెండ్స్ కూడా ఖాళీ అయిపోయిరు కొంచెం
అవునా
పెద్ద పనులు ఏం లేవు మనం ఉండేది హైదరాబాద్ లో అ పెద్ద వర్కులు నడవట్లేవు కొంచెం ఇబ్బందిగానే ఉంది
అవునా
హ్మ్మ్ డిగ్రీ లేచర్స్ ఏం చదువుతూ తరు మీరు డిగ్రీలు ఏం చేస్తున్నారు
డిగ్రీ నా బిసఏ తీసుకున్న బ్రో బ్యాచలర్ కంప్యూటర్ అప్లికేషన్స్ను
ఓకే బాగానే ఉందా మంచిగానే జదుతవ్
ఆ బానుంది బ్రో కొంచెం చదుతాం మనం కూడా బా నేనంటే ఏ టాపర్ ఎం కాదు కొంచెం నార్మలే
గ బే టాపర్ కాకపోయినా కనీసం బైటకెళ్తే చాలు
ఆ బయటికెళ్తే చాలు మరి కనీసం బయటి చెల్లా చెయాల కదే కొద్దిగా
హ్మ్మ్ ఎంతమంది మీరు అన్నదమ్ములు
మేం ఇద్దరం బ్రో
హ్మ్మ్ మీరు పెద్దయినా చిన్నయినా ఒకే మీ అన్నయ్ మీ అన్నయ్ కూడా జాబ్ చేస్తా డలే
ఆ లేదు చదువుతున్నాడు మన బ్రదర్ కూడా మీరేం చేస్తారు మీ
నేమా నేనయితే ఇక వర్క్ చేస్తా తను మా బ్రదర్ వచ్చేసి ఆయన జాబ్ చేస్తాను నేను టెన్త్ క్లాస్ చదివేను టూ తౌసండ్ ఫోర్ లాయిపోయినా
అవును టు తోసెండ్ ట్వంటీ ఫైవ్ ఏది ఆ టూ తోసెండ్ ఫోర్ లో అయిపోయిందా.
తర్వాత అండి పనులో పడితే పనికి వచ్చేసాం అంతే ఇందులో చేసుకుంటా ఉన్నాం కళ్యాణ్ ఏంటంటే కోవిడ్ దగ్గర నుంచి ఆ ఎంతముడు ఉన్నారు అన్న ఏమన్నాడు ఆన్నారు అన్నయ్య త్రీ డే యాక్టివిటీ. జాబ్ ఆయన ఆఫీస్ ఉంది జాబ్ చేస్తారు
ఓహో అవునా
అట్లా
ఆ
ఇంక బ్రదర్ అంత బాగానేైనా మీ వాళ్ళందరూ
ఆ అంత బాగానేంది బ్రో ఇప్పుడు సమ్మర్ కదా ఏం వర్క్ కూడా లేదు వాళ్ళ కూడా ఇంటికానే ఉన్నారు.
ఉ
వాళ్ళ కూడా ఇప్పుడు లేబర్ ఇంకొక టెన్ ట్వంటీ డేస్ అయితే పడుతటునై. స్టార్ట్ చేయలీ కదా బ్రో
ఉ ఎండలు ఎట్లుఉన్నా మీ సైడ్ బాగానే ఉన్నాయా ఏమన్నా తగ్గి మక్కబడినాయా. ఏమైనా తగీనాయావమనా అట్లా ఇం ఎక్కువ అవుతున్నాయా
తగ్గిన బ్రో కొంచెం
నాకేం తగ్గలేదు వాసిపోతుంది నలభై ఐదు యాభై డిగ్రీలు
ఓ అవునా
ఈ ఎక్కడే ఇం సంవత్రం సంవత్సరం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు
తగ్గట్లేదు అవునవును అవున ఇప్పుడు మరి ఇప్పుడు బయటకిెళ్ళాలన్నా బండిేసుకుొని వెళ్ళాయి అన్నా.
అయ్యో పదకొండు పన్నెండు దాటిందంటే బయటకి కిిళ్లాలంటే భయం ఎంత హెల్మెట్ ఉన్నా కూడా ఎంత కవర్ చేసుకునా వేడి గాలి కళ్ళు మంట అలా లోపడీ ఇప్పుడు బయట ఎండ నుంచి నీడకెళ్తే ఏం కనపడట్లే.
కనపడలే అవునను
చాలా ఇ ఇబ్బంది ఐతుంది అసలు బయటికి వెళ్ళాలంటే అమో ఏదనా ఉంటే పొద్దున్నే పది లోపు వెళ్ళిపోవాలి తర్వాత ఇంక బయట పడిపోవాలి.
ఆ అంతే
అట్లా ఉందధి పరిస్మ మరి ఇంకా ఇంకా ఇంకా పెరిగిపోతది తమ్ముడు ఇంకా పెరిగిపోతుంది ఎందుకంటే చెట్లు ఉన్నట్లు. పెంచట్లేరు ఉన్నవి విరగొడుతున్నారుచ్చ వైర్లా ఆడ్డం వచ్చిననీ అట్లా మెయింటెనెన్స్ కొంసం తెంపేస్తున్నారు.
ఉ అవును
ఇట్లా ఇబ్బంది అయిపోతా ఉంది చెట్లు పెంచేవలు ఉంటే బాఉం అదే చెట్ చూపించట్లేదు కదా ఉన్న చెట్లే కొట్టేసం
ఉన్నయే తీసేస్తున్నమ్ చెట్టుకింద టెంప తక్కువ ఉంటది నేరి ఎక్కువుండదుండి
ఆ ఒక సంవత్సరంలో లక్ష చెట్లు కొట్టేస్త మేమో కాని ఒక సంవత్సరంలో ఒక చెట్టు పెంచడం అంత పెద్దగా పెంచలేవు కదా దా అ అది మెుక్క అంతదానికే సంవత్సరం పడుతది అదే కదా ఇప్పుడు ఈ ఎండలు ప ఎందుకంటే చెట్లు కొట్టేస్తున్నందుకంతే ఇంగ వేరే ఆప్షన్ వేరే తప్పు మనదే అందుకు మనమే అనుభవిస్తున్నాం కర్మ ఆ బ్రదర్ ఏం చదువుతున్నారన్నవ్
బ్రదర్ కూడా సేమ్ ఇప్పుడు ప్రిపేర్ అవుతుండు వాడి వీరి
ఆహా ఆహాహ అ
హుమ్ దిగ్విజయరా బ్రో ఇగా
ఇగ నాకు ఇప్పుడే ఏమైందంటే టూ థౌజండ్ ఇయర్ లోనే మా నాన్న నాకు ఐదు మంది అక్క చెల్లెలు
ఓ
ఇక ఏమైందంటే ఆ టూ థౌసండ్ ఇయర్ లోనే మా నాన్నకి పక్షపాతం వచ్చిండి అప్పుడు సెవెంత్ క్లాస్. ఇక దాని తరువాత. ఆ అది ఏదో కింద మీద పడి అళ్ళఇంటి కడా ఇక్కడ వెళ్ళి మా పెద్ద ఒక్కళ ఊరికి వెళ్లి వాళ్ళ దగ్గర ఉండి టెన్త్ క్లాస్ వరకు ఏదో కింద మీద పడి చదువుకున్న ఏదాంతా ఆ. ఇప్పుడుకు మా నాన్న ఒక ఒక్క ఆమెకి పెళ్లి చేసాడు. ఇంగ తర్వా మాన మీదే బాధ్యత ఉంది. ఇగ మనం ఈ చదువుకుంటు ఎం చేయడం అంతటి కాదు పాపం ఇక ఆడపిల్లలు కష్టపడుతున్నారు ఇక్కడ హైదరాబాద్ కు వచ్చేసి కంపెనీలు డ్యూటీ చేస్తున్నారు. ఇగవాల్ డూటి చేస్సు మన్. చదువుకుట్టు ఉంటే ఇగ కరక్ట్. కాదన్ జెప్పేసి ఇంక
వర్క్ లేదిలా
ఇంగ వర్క్ లోకి వచ్చేస్న ఇంగ ఇదే చేసుకుంటా ఉన్న
అవునా.
ఉ ఇక ఏం చేస్తాం మనకి పరిస్థితులు అంతే ఇంకా చదువు కేస్నవు. సరు కుంటే మంచి ఇంట్రెస్ట్ ఉండే గాని. ఇగ మన పరిస్థితులు అట్లుండే చదివి చూడలేరు
కొంచెం ట్రై చేసుకోరు మన ఎన్ని పరిస్థితులు ఉన్నా ట్రై చేసినా బాగానే ఉంటంది ఇడు పని చేసుకుంటూ అది రెండు మేనేజ్ చేసుకోవాలని.
సో ఇవన్నీ చేయిసే ఇది లేదు. అట్ల ఉన్నది పరిస్థితి.
అవును అంతే లే బ్రో పరిచిత్లు ఆగంమని మనం కూడా కొన్ని.
అవును.
స్ సదు సె
ఉమ్ మరి తప్పదు కదా ఇంకా మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి ఇంకా ఏం చేస్తాము. సధనంగా ఉన్నా అప్పుడు ఏదైనా ఆ టెన్త్ క్లాస్ సో చదువుకున్న చదువు ఇప్పుడు ఎంతో అంత. పనుకొచ్చింది. దాంతోటి అట్లా బయటపడ్డాము అప్ప నుంచి ఇంగ పాయి కార్పెంటర్ ఫీల్డ్ లోక్ వచ్చేసి అందులో పని చేసుకొని అందులోనే ఉంటాం కాని ఇప్పుడు ఏందంటే ఈ హిందీ వాళ్ళు ఎక్కువయిపోయారు తమ్ముడు
హుమ్మ్ అదే అదే
జీవాలు ఎక్కువైపోయి మొత్తం అంతా ఎక్కడ నుంచో వచ్చేసి మొత్తం నిండిపోయారు ఎక్ ఎక్కడ వెళ్ళిన వాళ్ళే ఉండిపోతున్నారు ఏడాజూసిన వాళ్ళే ఉండిపోతున్నారు ఉమ్ వర్కు లే కుండా అయిపోతుంది ఇప్పుడు వాళ్ళే నంటే అంత ముందుకు ఒకడే వ వచ్చే వాడు ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ సహా దిగబడిపోతున్నారు ఆడవాళ్ళకి పని లేకుండా మగవాళ్ళ పనులకున్న ఆడవాళ్ళు మగవాళ్ళ అందరికి అడ్డమైపోత్ కంపెన్లో డ్యూటీలు తొలకపోతున్నారు
ఉమ్
ఇంకా ఇల్లులు దొరకట్లేవు రెంట్కి మాది ఇక్కడ రెంటే సొంతం కూడా ఏం కాదు ఆస్తుపాస్తులు కూడా ఏమి లేవు పొలాలు గిలాలు ఏమి లేవు ఊర్ల సు సొంతమిళ్ళు ఉండేది గాని అది కూలిపోయింది ఆ ప్లేస్ అట్లాగే ఉండి
హ మాకుడా కొన్ని పొలాలుండే ఇప్పుడు వానలే ఇప్పుడు వానలు పడితే స్టార్ట్ చేయాల మేమ్ కూడా చిన్నగా
ఇంగేమో ఏమి వానలు పడుతాయో ఎమో ఇప్పుడైతే కొన్ని ఊర్లలో సైడ్ అయితే వా లో ఇప్పుడు మరీ రెండు మూడు రోజులు వానల పడి స్తంభాలు ఎరిగిపోయినాయ్ కరంట్ ప్రాబ్లం వచ్చంది ఇప్పుడు చే
ఓహో నా ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయింద మరి
అవలేదు ఆ ఇప్పుడు చేస్తున్నారు అ రిపేయర్లు జరురత ఉన్నాయి చెట్లు విరిగిపోయినాయి కదా చెట్లు తప్పియాలి మళ్ళీ ఇగ కొత్త పోల్స్ ఏయ్యాలి మళ్ళ కొత్త లైన్ ఆ లైన్లు మొత్తం లాగాలే వైర్లు ఏమైనా తెగిపోతే వైర్లు మళ్ళీ మార్చుకోవాలి టైం పడుతుంది
టైం పడుతది కదా బ్రో ఇంగ చేయాలి ప్రాసెస్
మళ్ళీ అదంత సబ్ స్టేషన్ దాక మళ్ళీ సబ్ స్టేషన్ లో ఆ ప్పాల్ కదా
ఉమ్ వాళ్ళు టైంకి రారు వాళ్ళు కూడా టైం చేసినా బాగుండు
టది అది అపకపోతే అది నర్స్ వాళ్ళకు నైట్లలో ఇచ్చేసి డేలా ఆపేస్తున్నారు ఎక్కడ ఇంకా ప్రాబ్లమ్ ఉన్నతాన ఏం చేస్తారు
ఉ అంతే
ఇంకా బ్రదర్ ఇంకేం సంగతులు విశేషాలు
నేను బ్రో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెమ్ మంచిగ ఎళ్ళింది కానీ థర్డ్ ఇయర్ లో ఒకటి అగింది అదో మళ్ళా సప్లై రాసుకోవాలి
సబ్జెక్ట్ ఉందా మ
ఆ ఒక సబ్జెక్ట్ సామ్ సబ్జెక్ట్ అని ఒకటి ఉన్నది అది రాయాలి ఆ కొంచెం అదొక్కటి బ్యాలన్స్ ఉంది బ్రో కొంచెం టఫ్ వచ్చింది ఆ డౌట్ ఆఫ్ సిలబస్ వచ్చింద అది
ప్యాకల్ట్ బానే ఉందా బాగానే చెప్
పర్లేదు బ్రో బానే ఫ్యాకల్టీ బాగానే చెప్తారు కానీ అదొక్కటి పేపర్ అట్ల వచ్చి మన మన చేతుల్లో లేదు అది కూడా
ఉహు అందరికెనా మళ్ళీ అంత ఎంత మంది లా మిగిలిపోయినయ్ పాపం
ఆ చాలా మంది మా ఫ్రెండ్స్లలో చాలా మందికి కొంతమంది కొంతమందికి ఎల్లినయ్ కొంతమందికి ఎల్లలేవు ఊ
పోని మళ్ళందరూ ప్రిపేర్ అవుతున్నారా
మల్ల ప్రిపేర్ అవ్వాలి మల్ల నెక్స్ట్ సేమ్ వరకు స్టార్ట్ జె
ఎప్పుడు పడుతున్నాయి మళ్ళ సప్లిలూ టైం ఎమన్నా
టైమ్ నెక్స్ స్టార్ట్ అయినంక ఫోర్త్ సెమ్ స్టార్ట్ అయినంక స్టార్ట్ అయితుడు
ఆహ అవి ఇవి కలిపి రాయలా, ఆ దాని తర్వాత మళ్ళీ ఏం చేద్ ఎంబిఎనా లే ఒటే
ఏదో చూడాలి, బ్రో ఫస్ట్ చూసినాంక ఆలోచింఅయ్ యినంక ఆలోచించు. లాంగ్ టైనున ఫస్టే ఆలోచించ్ ప్పడం బన్నా అయిపినాంక కాల్ చూసుకొని బెటర్ అన్పిస్సది ఒకోసారి
ఆ ఆ
మళ్ళా ఇప్పుడే ఆలోచించుకుంటా కూకుంటె మళ్ళీ ఏం చేయలేకపోతం. అన్ని ఆలోచించుకుంటా కుకోల్ వస్సది. ఆ అంత పెద్ద తీసుకోవాలె. డైప్ అప్పుడయిపోత అప్పుడె చూసుంకుందాం. అని ఒక ప్రయత్నం నున్న
హాస్టల్ అంటే అది కైన్ కమ్మండ్ రెజెన్స్ కాలేజ్ కమ్ హాస్టల లేకుంటే సపరేట్ వేరుగానా అది
సపరేటే బ్రో రూమ్లా ఉంటాం. అట్లా సంమ్థింగ్ ఫ్రెండ్స్ తో ఇట్లా
ఎంతమంది ఉంటారు. మీరూ
నలుగురుం ఉంటం, ఫ్రెండ్స్ ఒక్కొక్కల ఒకొక్క కాడ
ఆహాహా
ఏ కాలేజెలా హు ఆ మేము వండుకుంటాంగా ఫుడ్ గిట్లాంతా
స వంటలు
ఆ య నేనా నేనొక్కడిని చేస్సా, ఇంకో ఫ్రెండ్ ఒకండు వాడొకడు చేస్సడు. మిగతా వాళ్ళు నా నార్మల్ గా వర్క్స్ ఉంటాయ్. కదా అవి ఇవి మియ అవి ఇవి చేస్సనుంటరు వాళ్ళు యవ మనిషి కూడా చేసుకోవాల్సిందే, పార్ట్ టైం చేసది బ్రో అప్పుడు అది ఇది ఇప్పుడు చేసేదిలే ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్లు ఆయినాయ్ ఒకటి ఆయినయ్ య చ్ కడిగిన పప్పు పెట్టింన
ఉ దీని మీద దృష్టి పెట్టాలి. ఏ ఏ పని చేసుకున్న దాన్ని దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
దిం చేయకూడదు మళ్ళా ఇప్పుడు మే బి పని చేస్నా కూడా ఈ మళ్ళీ ఈ ఆగేటట్ ఉన్నాయని అట్ల కూడా చేస్సున్నాం.
ఇ అబ్ డబ్బులు మనకు అవసరమే మన పరిస్ ఇ అంతా బతుకులే కనుక పని చేసుకుంటేనే చదువ్ అమ్మా బాపుల మీద ప ప్రెజర్ పెట్టకూడదు పాపం.
అదే అదే
ప్రెజర్ పెట్టకూడదు. వాళ్ళకి వాళ్ళు చేతనైది వాళ్ళు చేస్సారా. అందరంగా వాళ్ళు మంచిగుంటె చాలు
అంతేగదేగా
ఏదో ఉన్నన్నిరోజులు ఆలో మీకు చూసుకోవాలి మీకు చేతనైంది చేసుకోవాలి. మీరు ఏ ఏం చేయాలనుకున్నా వాళ్ళకి బర్డేన్ కలగ కుండా చూసుకోండి. సాధించాల్సింది మీరు చేయాల్సింది మీరు చాతగా చేసుకోండి ఈ అమ్మాయిల వెంట ఇదంతా తిరగకుండా ఈ ఈ పంచాయతీ వద్దు
అదే అదే చె
ఎందుకంటే బాలేదు ఇప్పుడు బయట ప్రపంచం బాలేేదు
అదే అదే
మనం చదువుకొని, మంచిగ లైఫ్ బాగా సెటిల్ కి వస్తే, అవి వెతుకుంట వస్తాయి. ఇ సోరిక పోవద్దు